రస్సిీ అంత ఆ చెప్పు
బాగున్నావ ప్రసి
ఆ బాగున్నాను నువ్వు బాగున్నావ్ అబాయిలు
ఏం చేస్తన్నావ్
ఏం చెయ్యాలా అక్క మీరేం చేస్తున్నారు ఆ లేదు ఇంకా తినాలి
ఏం తినలీ ఏం చేసారు మీ హస్ స్టాల్ లో
తినాలి ఇంకా చూడలేదు కిందికి పోయి చూడాలి
ఉమ్
ఆ
కాలు వేస్ట్ అయింది ఒకటి
లేదు ఏమి చేస్తున్నారు
ఏం చెయ్యాలా ఉర్కేనే ఉన్నాం ఖాళీగా క్ష పడుకం ఫోన్ మాట్లాడున్న
అన్నం చేశా
చేష్ణ మధ్యాహ్నం ది ఉంది కొంచెం
ఆ చేయమక్క చెప్పండి
ఏం చేస్తున్నారు
బాగున్నారా ఇంట్లో అంతా
బాగున్నాం అందరం మీరు బాగున్నారా
ఉమ్ బావునం తమ్ముళ్ళు మీ అమ్మ అంతా బాగున్నారు ఉమ్ భార్గవ్ బాన్నాడా పండగ రేపు కదా అక్క బాగా చేసుకున్నా
రేపు ర కొత్త డ్రెస్సులు తెచ్చుకున్నారా
ఉగాది పచ్చడి చేసి కొత్త బట్టలు ఏసుకొని చెస్ చెస్ కున్న హడ పెట్టారు గుళ్లో బెట్టారు రెడి చేసి గుడికి పొయ్యి వచ్చాము మీరెళ్ళలేద
మేము గుడికి వెళ్ళాం కాని ఉగాది పచ్చడ పెట్టలేదు మాకు ఎక్కడ
ఉమ్
ఇంట్లో కూడ చేయలేదు నేను
ఆ
ఉహు
ఏమైంది ఇప్పుడు ఇంటికి కాల్ చేయలేద చేసారు అక్క ఇప్పుడే మా డాడీ చేసాడు మాట్లాడ సంత సంత కొద్దిగే మమ్మీ చేసార కాల్
మమ్మీ చేసింది చేయలేద ఇ ఇప్పుడు ఫోను మి నువ్వు
చేసిందా నీకు మీ మమ్మీ చేసింది అక్క మా మమ్మీ ఇప్పుడే మాట్లాడాను అక్క మళ్ళీ చేస్తారు తినేసి వచ్చాక వాళ్ళు రోజు చేస్తారు కాల్
అవునా
ఆ కింద ఏదో ఏమో పెడతా ఉన్నారు పప్పు ఒడియాలు అవి ఇనుకుంటా అక్క
అవునా
మీరేం చేస్తారు వంట హలో
మేం ఊరగాయతో తిన్నం
ఊరగాయ
ఊరగాయతో తిన్నాము తినలేదు ఇంకా రాలేదు మా హస్బెండ్
పిల్లోడికి తినిపించారా వాడికి భార్గవ్ కి
ఆ వానికి తినిపి అప్పి అల్లక్క ఫోన్ మాట్లాడి తినిపిస్తాను
టీవీ చూస్తారా మీరు బాగా
బాగా టీవీ చూస్ సను సీరియల్స్ అంటే ఇష్టం నాకి
సీరియల్స్ పిచ్చా మీకి ఏమూ ఇష్టం మీకు ఫేవరెట్ హీరో ఎవరు
మేఘ సందేశం మీర సందేశం
సీరియల్ కాదు ఫేవరెట్ హీరో
ఇరు అందరు ఇష్టమే
ఏమ ఎంత చ
అన్నీ ఇష్టమే
మీ అంటే ఉంటా అది కదా ఒకటిన్ని ఇష్టం అన్ని ఇష్టమని
నాకట్ట ఇష్టాలు ఇష్ట అన్న పోయినా
పదిమంధిని పిలుస్తా ఏమైంది అక్క అట్లా మాట్లాడుతున్నారు
వెర సడ్ వెర బ్యాడ్ సిచువేషన్ ఇన్ మ్యారేజ్ ఆఫ్ త మేరేజ టెర్ లైఫ్
ఏం కాదు అన్నీ బాగుంటాయి లెక్క ఏది జరిగినా ఎంజాయ్ చేస్తావు
మీరేం చేస్తున్నారు
ఏం చెయలే వాళ్ళు మాటలు గల గల ఆరిస్త మోథమ్ విన్నారు వశ్వలోస్ ఇప్పుడే వచ్చారు బుక్ చేయించుకని ఓ బా పందిలే కుట్టి అని
ప్రసరా
బాగుతానే ఉంటుంది వేస్ట్ మొహన్ ఏం ఎగ్జామ్స్ ఇప్పుడు ఎగ్జామ్స్ ఏమి లేవు మండే నుంచి ఉన్నాయి మిడ్ బార చ్చేమా ఇపో
కూరే కాబట్టి తొందరగా చెప్పతా
అ
ఎన్న తేదీ ఇంటికి వచ్చేది మీరు
ఏడయిపోతాయి ఎనిమిదో తేదీ అ వస్తాను లేదా ఏడో తేదీ మధ్యాహ్నం నుంచి వస్తాను
ఏడో తేదీ మధ్యాహ్నం నుంచి
ఏ మీ చెల్లి రాదక్క
వస్తుంది వస్తుంది అప్పుడు మేము వచ్చి పికప్ చేస్తాం రమ్మంటే వస్తాము లైక్ అంటే లేదు
మీ చెల్లిని అడగండి అక్క ఒకసారి చెప్పారా బాబుకి వస్తానని
చెప్నాను
ఆ ఏదో మీ అమ్మకి కాల్ చేస్తా మాట్లాడుతా ఉన్నింది మీరే ఏదో గొడవ పడ్నారు అని
చెప్పిందా మా గురించి అప్పుడే
చెప్తా ఉన్నింది
ఆ ఏం చెప్పింది
మీరేమో చెప్పారంటే కదా గొడవలు జరుగుతాయని దాని గురించే చెప్పింది అంతా చెప్పింది నన్న అ ఏమో తెలీదు అడుగ అక్క ఫోన్ చేసి
టదిలే చెప్పు ఏం గాదు గానీ
లేదక్క నేను ఫోన్ మాట్లాడతానని మా డాడీ తో ఆహా ఆఫ్ మాట్లాడుతాను
ఏమనింది వాలమ్మ
ఏమో తెలీదు ఏమక్క చెప్ప చెప్పండి రేపు గుడికి వెళ్ళరా గుడి పోరా రేపు
ఇ వెళతా రాము గుడికి
బాగా చేసుకుంటారా మీరు శ్రీరామ నవమి
కేసు ఉన్నాం బాగా అంటే బాగా ఏదో అలా
అంటే శ్రీ సీతారాముల కళ్యాణ అండి చేస్తారుగా
చేస్తారు కానీ మ్యామ్ తయనికికి వెళ్ళాని కద కుదురుతే వె తమ్ లేకున్ కుంటే లేదు నయిట్ అవును ఫుల్లు పానకం బాగా కూలింగ్ పానకం పోస్తారు
చానా రోజులు అయిపోయింది పండగలన్నీ సరిగా చే ఉంది పండగలకి ఇక్కడ వచ్చేసి ఇంటి దగ్గర ఉన్నాడంచమా పోయిపోంది ఏది పడుగన్నట్టే లేచినప్పుడే బాగుండేద అంతా ఇప్పుడు పండుగలు ఉన్నట్టే లేదు ఏందో అయిపోతా ఉండంది పీజీలో ఉంటా
స
ఆ
నిజమేలే
చెప్పు కో హలో
చెప్పు
ఏమైంది మాట్లాడలేదక్క
ఏం లేదు లే పిల్లోడు ఏదో ఒడిస్తాన్నట్ంటే
అదే అప్పుడే బాగుండేది
అప్పుడే బాగున్నా ఇప్పుడే ఏం బాగాలేదుంటావా
వేసుకొని బాగా అన్ని ఫుడ్ అన్ని చేస్తారు అమ్మొళ్ళు బాగా కిందంట బాగుంది అప్పుడు ఏం తెలియన ఇప్పుడు పెద్దలయినాంచి అన్ని ఇబ్బందిలే
అనిపిస్తా ఉన్నది చిన్నప్పుడు లైఫే బాగుంటది ఇప్పటికన్నా
అవునా
ఉమ్ ఒకేమక్క చెప్పండి ఇంకే ఎంజాయ్ చేయాల బాగా రాండి మీరు మీ చెల్లిని పిలిచుక్ పోయేటప్ ఇప్పుడు బీచ్ కెల్నాలే అంటన్నారంటా కదా చాన రోజుల నుంచి
ఒక్కసారి కూడా వెల్లలే బీచ్
హా
ఒకసారి కూడా వెళ్ళలే ఇంతవరకు
అందుకే రాండిక్క వెళ్ళండి మీ చెల్లి పిలిచిపోతుంది చాన సార్లు వెళ్ళేసొచ్చు
అంటే ఎగ్జామ్స్ అప్పుడు ఆ రోజు ఎగ్జామ్ రోజే మీరు ఇంటికి వస్తామంటే మళ్ళా రోజు ఎగస్ట్రా అమౌంట్ కట్టించుకుంటాడేమో కదా
అదేం అవసరంలేదు అట్లేం కట్టిచ్చుకోడు తొందరగా వెళ్ళిపోతాము మీరు మధ్యాహ్నం ఎగ్జామ్ రాసొస్తాం మధ్యాహ్నం కల్లా వస్తే
ఎక్జామ్ ఎన్ని గంటలకి మికీ
మాకు ఎగ్జామ్ మార్నింగ్ టెన్ నున్ చుంటుంది టెన్ నుంచి వన్ దాకా
టెన్ నుంచి వన్ దాకనా
ఆ
ఆ వస్తాంలే
టెన్ను చ్చి వన్ దాకంటే వన్నలోప్ పొస్తాంలే పొద్దున్నే వస్తే
ఆ
సర్లే నేనుంటా
ఎళ్లుయా
సరేలే సిస్టర్ ఉంటాను మళ్ళీ చేస్తాను ఆ గా ఆంటీ వచ్చిందా మాకు ఫ్లవర్ లో ఇయ్యాలి లవ్యూస్ ఇస్ స్థలం ఇవ్వాలి